హలో బాగున్నారాండి
అ
ఆ వినిపిస్తుంది అండి బాగున్నారా ఆ బాగున్నండి ఖళీయే అండి మీరు
ఏం లేదా అండి ఓ ఇల్లుడ్సు న్నాను మీతో మాట్లాడుకుంటు ఆ పనిక తిన్నానండి ఉదయము చికెన్ గోంగూర చేసాను వంట చేసాను బట్ చేస్ ను చేసాను బట్టలు ఉతికాను ఈ బయట ఉంటే గల్లీలో కడిగాను ఇవళ ఆ అదివారం గదండి ఇగ అన్నీ చేసుకోవాలి వారానికి ఒకసారి అలా
నేను ఇప్పుడే ఫోన్ చూసాను ఇప్పుడదకా పని ఉంటే చేసొచ్చాను
హు ఇగా బట్టల్ ఉత్ కను ఊడ్చుకుంటూ మీతోటి మా మాట్లాడుతున్నానండి
హు హు ఏం కూరండి ఏం కూర చేసారు
గోంగుర చికెన్ చేసానండి
టిఫన్ అం అదే డైరెక్ట్ అదేనా ఇంకా
ఇక టీఫ్ ఫిన్ ఏం చేయలేదండి లేవడమే ఇవ ఎ తొమ్మిదింటికి లేసినం ఆ ఆదివారమా అందరీకి సేలవు ఉం టది కదండి ఇగ అంతె తొమ్మిదింటికి లేసిన మనకెప్పుడు సెలవు ఉండదు. మనం చేయ్యాలి మన పని
పొద్దున్న నిన్నటి దోస పిిండిఉంటు అంటే అది బోక్స్కున్నాము
అ
ఇప్పుడు మళ్ళీ దొండకాయ కూర చేస్తున్నారు లేదంట అంటే మొన్ననే చేసారు కదా ఈ రోజు ఏం చెయట్లేదు దొండకాయ్ కూరా చేస్తున్నారు
తిన్నారా మరి మీరు తిన్నారా అండి మీరు టిఫిన్ టిఫిన్ చేసారా మధ్యాహ్నం దాన్ఇంలేద ఇంకా
ఆహా ఇంకా తింలే ఉడుకుంద అంటే పొయ్య మీద న్నాయి ఉడుకుతున్నాయి
హ ఇల్లు ఉడుస్తున్నానే ఎమొ నీతో మాట్లాడు కుంటాంతా ఆగమ్ ఆగమ్ ఉన్నది మాకు బాబు ఒక్క దగ్గర ఉంచాడు అ ఆహా ఇప్పుడు నేను మాట్లాడించ ఒక దగ్గర ఒక అ ఉన్నదు
హ
అ ఇంకా ఏం సంగతులు సీరే అవునండి ఒక్క దగ్గర ఉండరు ఒక మానం మాటి ఇనరు
అవును హ
వ ఇంకా సీరియల్ ఏమైనా చూసారా
ఏం చూడలేదండి ఈ రోజ అయితే మ్యాచ్ ఉంది ఆర్సిబిఐ ను గుజరాత్ జీట్ ఇది ఈరోోజు చూడాలి ఆ కిటి ఫేమనిస్ లే దంకోసమే ఏడున్నారు ఎప్పుడైద్దా అని చస్తున్నా ఫైనల్ ఈ రోజు ఫైనల్స్ సాయంత్రం ఏడున్నరకు ఉంది ఫైనల్స్ ఈ రోజే ఫైనల్స్ ఆర్ సి బి పాలం నేను చూస్తా
అందరు చాల బాగా పిచ్చోళ్ళుంటారండి క్రికెట్ కి ఒక్కొక్కళ్ళ అయితే ప్రా అంతా బాగా అసలు వాడ అయిపోత
అంటే అసలు పోయిన సంవత్సరమేనండి పోయిన సంవత్సరం ఈ టైం కి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ చూస్తుంటే చూసా ఇంక అంతే అసలు జస్ట్ అప్పటికి నాకు అసలు క్రికెట్ అంటే ఏంటి ఎట్లా ఆడతారు ఏముంటాయి ఏం తెలిసేది కాదు మ్మ్ అసలు ఆ చూ జస్ట్ ఒక రెండు రోజులు చూసానండి రెండు రోజులు చూసినాక అలవాటు అయిపోయింది ఇక అప్పటి నుంచి సంవత్సరమే అయింది ఇప్పటికప్పటికి
హ్మ్మ్ చా లా మంది అలా చింటు మా అన్న ఉంటాడు ఒకయనే తిరిగి
ఆ
యనంటే చచ్చిపో తారు ఇగ ఏదైన మీ అన్న కూడా డ్యూటీ ఉన్నా కూడా విలో పెట్టుకొని మరీ చూస్తాడు మాస్ మస్తు బాగా అడక్ట్ అయిపోతవ్ అద్ నాకు తెల్వదు కాబట్టి నాకు దాని గురించి ఏం తెల్వదు చెప్పట్లేదు తెలిసిన వాళ్ళయితే ఇక దాని మీదనే ప్రాణాలుంటాయ్
హ్మ్మ్ అది అంటే చూస్తా ఉంటే అలవాటు అయిపోయింది ఆ ఈ రోజు ఫైనల్ ఫైనల్ కి వచ్చేసింది రెండు టీములు మిగిలినాయ్ ఆ రెండు టీములకి ఈ రోజు ఐదు
ఎన్ని సార్లు ఆడుతే ఫైనల్ వస్తది
అంటే ఒక ఇరవై ఇరవై ముప్పై మ్యాచ్ల దాక ఉంటాయండి ప్రతి టీమ్ ప్రతి టీమ్ తో ఆడాలి
చిలు గెలిస్తే టైయరు
ఆ ప్రతి టీమ్ తో ఆడి ఇగ అంటే ముప్పై మ్యాచ్లు ఒకే అయితే ముప్పై మ్యాచ్లు ఆడదు మధ్యలో కొట్టుకోవ ఇట్లా బెంగళూరు గుజరాత్ తు హైదరాబాద్ ఇట్లిట్ల అన్ని ఒక్కొక్కటి అన్నిటితో ఆడతాంటాయ్ ఆడి లాస్ట్ కి గెలిస్తే అవి ఉంటాయి ఒక రెండు గెలిస్ తే కదండి లాస్ట్ కి ఆ రెండింటి మధ్య ఉంటాయి హైదరాబాద్ విడిపోయింది బెంగళూరు అని గుజరాత్ అయి ఉంది ఆ నుండిట్లో ఏమి గెలిసిద్దో చూడాలి ఈ రోజు
అంటే ఏ ఏ రాష్ట్రం గెలిస్తే ఆ రాష్ట్రం ఫైనల్ వాళ్ళతో ఆడుతుందా అండి
ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ి చెన్నైకి ఒకసారి ఉంటదండి హైదరాబాద్ కి గుజరాత్ కి ఒకసారి ఉంటంది హైదరాబాద్ క బెంగళూరు క ఒకసారి ఉంటది అట్లా ఒక్క స్ట అే మిగతా వేరే వేరే రాష్ట్రాలతో ఉంటాయి ఒక రాష్ట్రానికి వేరే వేరే రాష్ట్రాలతో ఉంటే అయన్నిీ కొ కొట్కున్నాక లాస్ట్ కి ఒక రెండు మి ాయి ఆ రెండిట్లో ఆ ఆ రెండింటికి ఈ రోజు అట్లా గుజరాత్ బెంగళూరు వచ్చినాయి కొట్టుకొని కొట్టుకొని ఆ రెండు మళ్ళీ ఈ రోజు కట్టుకు కొని ఎరు గె
అ అంటే ఇప్పుడు మరి గెలిస్తాక మళ్ళా ఇండియా తరఫున వాళ్ళు ఆడతారా అండి
ఆహ లేదండి ఇది జస్ట్ ఎట్లా అంటే ఇది అయి పిియలా అంటారండి దీన్ని ఓన్లీ మన రాష్ట్రాల మధ్య కొట్టుకుంటారు రాష్ట్రాలలో ఏది ఏది బెస్ట్ అని మళ్ళీ అందరు కలిసి ఇప్పుడు రాజస్థా తనులో బెంగళూరు లో హైదరాబాద్ ఇ అందరు అన్నిీ టీముల్లో మంచి ప్లేయర్లు తీసుకుని ఇండియా తరపుున పంపిస్తంది
ఆహా ఒక్కొక్క రాష్ట ండి ఒక్కొక్కరిని తీసుకుంటార అండి మరి ఎట్లా
ఆ అట్లా అంటే మంచి ప్లేయర్లు ఉంటారు కదండి మంచిగా ఆడే వాళ్ళు ఉంటారు కదా
హ
చూసుకుంటారు మంచిగా ఎవరు ఆడతారు ఏ అంటే ఏ టీం అని చూడరు ఎలా ఆడతారు ఎ మంచిగా ఎవరు ఆడతారని చూసి వాళ్ళని తీసుకొని పంపిస్తారు ఇండియా ద్వారా
అంటే అంటే మనకు ఉన్న రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో నుండి తీసుకోవాలంటే పదకొండు మంది వస్తారు కదాడి మనకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కానీ అందరు ఆడరేమో
అందరు ఆడరాలే అండి బెస్ట్ బాగా బెస్ట్ ప్లేయర్ తీసుకు ఉంటారు ఆ హైదరాబాద్ లో కూడా మంత హైదరాబాద్ కదండి హైద హైదరాబాద్ లో ఒక అభిషేక్ శర్మ అని ఒకడు ఉన్నాడు ఇంకా ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు పేరు గు ర్తు రావట్లేదు వాళ్ళని తీసుకుంటారని వాళ్ బాగా ఆడతారు మన మన రాష్ట్రం నుండి పోయిన సారి జితేష్ శర్మ ఆ హా వాడి పేరు ఏదో ఉంటదండి వాడి వల్లే మనకి కప్పు వచ్చింది పోయినసారి.
మ్మ్ ఐప్లే ఐ పి ఎల్ అంటే రాష్ ష్టాలవారు
ఆ మన రాష్ట్రాల వాటికి
మ్మ్ ఐ పి ఎల్ అంటే
ఆ వరల్డ్ కప్ అంటే ప్రపంచాల మధ్య ట్వెంటి ట్వెంటి అంటే మనము ఆ ఇప్పుడు మనా దేశం వేరే దేశం ఆడేది.
హ్మ్ వరల్డ్ కప్ అంటే అంటే మన దేశానికి, మన దేశానికి ఇప్పుడు పదకొండు మందిని ఇలా మంచిగా ఆడే వాళ్ళని తీసుకొని మన దేశం నుండి వాళ్
మ్మ్ మన ఇండియా తరపున పంపిస్తారు మ్మ్
మ్మ్ హు అర్థమైంది
మంచిగా ఆడేవా అందర్ అంటే ఏ టీం ని చూడరు అందర్
ఆ అంటే వాళ్ళ రికార్డ్ నీ బట్టి తీసుకుంటారా అండి మరి ఎట్లా తీసుకుంటారు వాళ్ళు ఏం ఇప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ అయినప్పుడు ఎవరు ఎక్కువ ఆడితే వాళ్ళని తీసుకుంటారా లేకుంటే ఎట్లా తీసుకుంటారు వాళ్ళను.
వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఆడిం ఉంటరు కదండి చాలా గేములు ఆడి ఉన్నారు కద్ ద
హ్మూ
వాళ్ళు ప్రతి ఆటప్పుడు వాళ్ళ ఎట్లా ఎంత ఆడారు వాళ్ళ ఎంత ఆ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటరు.
మ్మ్ అదే నేను అంటున్నా వాళ్ళు కూడ ఆట ఆడిన దాంట్లో చెప్పండి ఆ అదే ఇప్పుడు నేన్ అంటు వాళ్ళు ఆ డే ఆటన వాళ్ళు ఆడే ఆటలో ప్రతిసారి కొట్టిన స్కోర్ నుండి కనుక్కోని వాళ్ళను సెలెక్ట్ చేస్తారా అంటున్నా.
ఆ
హ్మ్
అవును ప్రతీ సారి ఆడి న ఆటనే ప్ర
ఒక్కొక్కరిని అంటే వరల్డ్ కప్ అనేది ప్రతి సంవత్సరానికి జరగదు కద
ఆహా సంవత్సరానికి ఐదు సంవత్సరాలనకి ఒకసారి జరుగుతుంది హమ్ అ వరల్డ్ కప్ ఐదు సంవత్సరాలక ఒకసారి జరుగుతుంది అప్పుడు మొన్న మ మొన్న మన ఇండియానే గెలిచింది
హమ్ ప్ర అంటే ఐదు రాష్ట్రాల వాళ్లు ఆడి నాక అలా వాళ్ళను సెలెక్ట్ చేసి
హమ్ మంచి ఉంటారు కదండి ఆ ఎప్పుడండి రాజస్థాన్ నుంచి ఒక అబ్బాయి అండి పదిహేనేళ్ళ అబ్బాయ
హమ్
పదిహేనేళ్ళ అబ్బాయి వీళ్ళందరినీ దాటి ఫైవ్ కోట్
అమో ఆయన చిన్న ప్పనుడిన్ంత ప్రాక్టీస్ ఎంత ఇష్టం ఉంటె అట్లా వస్తారు అండి
ఆ అబ్బాయి చిన్నప్పుడు స్టేడియ లో ఉన్నది కూడా ఉంది
అప్పటి నుండి ఇ క్రికెట్ మీదనే ఉంటేనేయి కదాండి అట్ల వచ్చేది పదిహేను సంవత్సరం సరాల అంటే ఏం తెలుసు
అదే పదిహేను ఏళ్ళ అండి అసలు అందరినీ దాటుకొని ముందుక వచ్చ చడ అంటే ఎక్కువ ఇప్పుడు ఆ అబ్బాయికి ఉందండి
హమ్ అదే అండి క్రికెటే ప్రాణం అన్నట్టు ఉంటాది ఇక వాళ్ళు కి ఉఫ్
ఇంక ఆ అయితే పోయి సంవత్సరమే రావాల్సింది కానీ వయసు లేదని చెప్పి రానివ్వ లేదు
ఉ హమ్ ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉండలి కదా
హమ్ అందుకే రాయళ్లు ఇప్పుడు పదిహేనుేళ్ళు ఉంటాయి వచ్చే సంవత్సరం పదహారు కదా ఆయన ఇండియా టీమ్ లోకి తీసు తీసుకుంటున్నాం అంటే ఏ పద్దెనిమిదిళ్లు లేకపోతే తీసుకోరు కానీ అబ్బాయి ఆడే ఆటని బట్టి తీసుకుంటున్నారు ఇప్పుడు ఇండియా టీమ్ లోకి మన ఇండియా గెలవాలి అంటే ఒక మంచి ప్లేయర్ కదా ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుంటున్నారు
హమ్ అయినెంత ంచి ఆ తీసుకుంటారం అలా ఎవరైనా ఆయన ఇంకా గ్రేట్ మన ఇండియా అట్లా గుర్తించిందంటే చాలా మంది ఆ రానిి వర కదండి నీక ఏజ్ లేదు నువ్వు రాకనంట కానీ ఆ సరే అండి